హలో హాయ్ అండి
హాయి అండి బాగున్నారా
ఉమ్ బాగున్నాము మీరు బాగున్నారా
ఆహ్ బాగున్నానండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఎప్పుడే అన్నం దిన్న
అవునా ఎందుకండి లేట్ అయింది మరి
ఇంసేపు బుతూరుకి వెళ్ళి వచ్చినమండి
ఆ అవునా అయ్యో నేను కూడా వద్దునుగా అండి పాపకి స్కూల్ అదేంటి బ్యాగు్ అవన్నీ తీసుకోవాలి
అవన్నీ ఏం తీసుకోలేండి కొత్తగా విఆర్ మార్ట్ ఓపెన్ అయింది కదా దాంట్లో ఆఫర్ ఉంది అని ఇప్పుడు చెప్పారు కదా మనకి డైలీ ఆటోలో ట్వెల్త్ కే అండి ఫిఫ్టీన్త్ వరకు ఉన్నాయ అన్నారు
ఉమ్
అయితే ఇంట్లో సామాన్లు కూడా అయిపోయినా ఒకసారి చూసొద్దాం ఆఫర్ ఏమన్నా ఉన్నాయా కోని
ఉమ్
అన్నయ్యకి ఫోన్ చేస్తే తీసుకెళ్తావా అంటే తీసుకెళ్తా వస్తారా అడిగా అంటే
ఓ మీరు ఒక్కరే వెళ్ళారా
ఆ అన్నయ్య కూడా వచ్చిండు
ఆహా తీసుకున్నారా మరి
ఆహ్ తీసుకున్నాం అండి పోయినాం గాని ఆఫర్ ఏమి లేవు
అయిపోయినాయా
ఆహ్ అయిపోనాయి అండి సేమ్ అప్పట్లా ఉంది బయట షాపూ స్టోర్స్లోలో ఎట్లు ఉంటాయో దాంట్లో కూడా అట్లనే ఉన్నాయి.
అవునా
ఉమ్
ఏం కర్రీ చేసారాండి తిన్నారా తిన్నామన్నారు కదా.
ఆహ్ ఇప్పుడె తిన్నాండి పప్పు టమాటో చారూ చేసినామండి.
అవునా
మీరు
నేను నిన్న నైట్ ఫిష్ కర్రీ చేసానండి అదే ఉంది ఇంకా
ఆహా అచ్చింద అండి మీ అత్తయా
అదండి రాలేదు ఇంకా టూ డేస్ పడుతది కావచ్చు.
ఆహా
ఇంక కరువు పని కూడా లేదు కదా ఇగా
ఆ అవునండి ఈరోజు లేదు కదా
ఇకా ఈ వారం ఉండదు అంటున్నారు ఇంక అయిపోయింది అంటున్నారు.
ఒక ఒకరేమో ఆ ఫోన్ చేసి అడిగితే అది ఈరోజు జూన్ అంటే ఇన్ని రోజులు చెట్ల ఎలా వేసిరు కదా దాంట్లో బడ్జెట్ ఉందో లేదో చూసి ఆ చెప్తాం ఒకవేళ లేదను. అంటే లేదు కరుపని ఒకవేళ చెర్ల కాకుండా ఇంకా బయట కాలువలలా కా ఏమన్నా జంగల్ కటింగ్ ఇట్లా అట్లా ఇగ ఏమన్నా వర్క్ ఉంటే చూసి బడ్జెట్ని బట్టి పెడతా అని అన్నారు.
అవునా
ఉం ఇక నిజమా అబద్ధమో మనకు తెలియదు మళ్ళీ వర్షం కూడా వచ్చేటట్టే ఉంది మళ్ళీ మబ్బు చేసింది ఇప్పుడు
అవునండి.
ఉ
మరి ఏమన్నా పిల్లలకి ఎల్లుండండి వెళ్తున్నారా స్కూల్ కి,
ఆ పంపియాలండి ఇంక ఈరోజే పంపిద్దాం అనుకుంటే ఈరోజు అమావాస్య అని
ఉం
అయినా ఈ రోజు స్కూల్ కి ఎక్కువ ఎవ్వరు వెళ్ళలేదండి. పిల్లలు కూడా వ్యాన్లు మొత్తాం.
అన్ని
వ్యాన్లు మొత్తం కాలిగానే
ఈసారి యూనిఫామ్ తీసుకోవడం ఏమన్నా ఉన్నదా బ్యాగ్స్ యూనిఫార్మ్
కోనలండి యూనిఫార్మ్స్ ఏమో షార్ట్స్ అయి అంటే పొట్టిగా అయిపోయినాయి. ఒక స్పోర్ట్స్ ఉన్నాయలే కానీ ఇంకా మిగతా డైలీ యూనిఫార్మ్స్ తీసుకోవాలి బ్లూ యూనిఫార్మ్స్ చెర్రీ రెండు తీసుకోవాలి.
అవునా ఎట్లా కుట్టినేయే తీసుకు కుండ్రా స్కూల్ లోనేనా
లాస్ట్ ఇయర్ కుట్టించినామండి కుట్టిస్తేనే పొట్టిగా అయిపోయినాయి అవి ఎందుకో కుట్టించిన ఇంక ఆ ఎక్కువ రేట్లు అయినాయి అండి. రెడీమేడ్ తీసుకున్నదే బెటర్. ఎందుకంటే మళ్ళీ కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ కొనల్సి వస్తది.
ఉం
ఇప్పుడు కుట్టిస్తే లాస్ట్ ఇయర్ రెడీమేడ్ లేక కుట్టిస్త అయితే క్లాత్ కైనా కుట్టించినందుకైనా మళ్ళ పొటిగా అయిపోయిన
సైజ్ తీసుకుంటే కుట్టినేది తీసుకుంటే అయిపోతుది
ఉ ఏపోతుది అ
యూనిఫామ్ ఏ క్లాస్ నుండి ఉంటదండి ఆ క్రీమ్ అండ్ బ్లూ ఫస్ట్ క్లాస్ నుండా
స్పోర్ట్సా
క్రీం అండ్ బ్లూ
క్రీం అండీ బ్లూ ఫస్ట్ క్లాస్ నుంచి
అంటే ఇప్పుడు మా పాపకి గ్రీన్ అండ్ బ్లూ నవీ బ్లూ
అదేమో స్పోర్ట్స్ అంటారు అది ఓన్లీ వెన్స్డే సాటర్డే బ్లూ అండ్ క్రీమ్ కలర్ ఏమో మండే ట్యూస్డే
ఆహ అయితే ఆ ఈ పిల్లలకైతే ఇవ్వేనంట రోజు ఇవ్వేయమన్నారు ఆ
అవున అయితే నర్సరీ స్టూడెంట్స్ కి ఇప్పుడు అట్లా పెట్టటినేమో
ఆహా నేను లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు నర్సే నుండి ఫస్ట్ క్లాస్ వరకు ఇవ్వేరా అని చెప్పింది
మళ్ళ అప్పుడు మేము మా పిల్లల్ని అంటే నర్సరీ నుంచి యూకేజీ వరకు ఉన్నప్పుడు ఇవి కూడా ఏమంది చెప్పేది
అవునా అయితే మళ్ళీ అడుగుతా క్లారిటీగా
ఆ ఆడేదండి
బుక్స్ తీసుకోవాలి యూనిఫార్మ్ తీసుకోవాలి మళ్ళీ బ్యాగ్ స్నాక్స్ బాక్స్ బాటిల్స్ అన్ని లాస్ట్ ఇయర్ అన్ని కొంచెం కరాబ్ చేసింది
ఓ బ్యాగ్స్ అయితే ఒకదానికి ఒక జి ప్ కూడా ఉండది లాస్ట్కి వచ్చా ఇంకా మధ్యలో మేము పోయిన సారి మధ్యలో కూడా ఉన్నాం ఒకటి ఇంకా బాటిల్స్ అయితే కొనాలండి కంపల్సరీ కొనాలి
అండి ఓ వన్ ఇయరే వస్తుది కావచ్చు ఒక్క బ్యాగు్ ఎంత మంచి
ఎంత మంచి మాటిల్స్ ఏమన్నా తరూరికి వెళ్తే తీసుకొస్తతే ఒకటి ఖరాబ్ చేసిర్రు ఒకటి ఉ చీరు వాడకండి అంటా అంటే ఏడ్చిరు
అవునా
ఏం కావాలి
బాటిల్స్ కి తక్కువన్నా కానీ బ్యాగ కే ఎక్కువ అవుతాయి ఎంత మంచి చిదిగన్న వన్ ఇయర్ కి ఒకటే వాడతారు కరాబ్ చేస్తారు ఇగ అదే మామూలుగా ట్ట అయిపోతది
కే వెళ్ళి తీసుకొచ్చుకున్నా మంచిగా ఉంటుంది బ్యాగ్స్ కొంచెం
నా కానీ ఇంకా అదే వెళ్తే వెళ్ళొచ్చు
ఏముందండి బస్సు లో వెళ్ళలి మళ్ళీ రావచ్చు పిల్లలను కులు పపించి
ఉ అదే
చా టైం కాలచ్చ
ఉమ్ కానీ బ్యాస్ ఇ ఏం తక్కువ ఉంటే అక్కడ కూడా బానే చెప్తారు ఆ
ఇంకో అవునండి ఇంక ఒక్కొక్కసారి అక్కడకి కానీ ఇక్కడ బెటర్ అనిపిస్తంది కొన్ని కొన్ని
అవునవును కొన్ని కొన్ని మంచినా ఉంటేయి ఇక్కడ ఇది మన శ్రావణి గారికి బాగా నొప్పులు వస్తున్నాయంట బాడీ పెయిన్స్
క్యాంపెనింగ్ తిరిగి
కార బడి పైన్ నొప్పులు అచ్ ఆ కొంచం ఫీవర్గు ఫీవర్ ఉందంట అసలు ఒప్పుకోలేదంట అసలే స్కూల్ కి అయినా పర్లేద అని వెళ్ళిందంట అడివియినాక అసలు ఒప్పుకలేదంటను దాని వల్ల అయితేలే అంట అయితే రామ్ కి ఫోన్ చేసి ఇట్లా ఓ కళ్ళు తిరుగుతున్నా అసతలే అని ఫోన్ చే దట కళ్ళు తిరుగుతున్నా అడ్డం పడేటట్టున్నా అని అయితే అన్న వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళలి్రంట కాసేపు ఉండి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీ వచ్చినాక అన్నయ వెళ్ళిపోయిండ ఉందట
అవునా నలిశం శ్రావణి కాల్ చేసి మాట్లాడాక చాలా ఓలైతాంది అసలు
నేనే చేసిన ఇట్లా సందీప్ అని ఉండే సందీప్ అన్నాడు అయితే మరి అడుగుదామని చేసినా
ఆ
చేస్తే చెప్పింది
అవునా నాకు తెలీదు నిన్న ఈవినింగ్ బండి మీద పోవుతుంటే చూసిన ఎవరి బైక్ మీద అని నవ్వుకుంటూ పోతుంది
కాదండి ఇంకా ఇప్పటి కాంచి మళ్ళా సమ్మర్ వచ్చేదాక ఇక కథ ఇదే కథ ఇక
ఆ
మళ్లీ ఉరుకుడు ఉరుకొచ్చుడే ఈగ
ఉరుకుడు ఉరుకొచ్చుడు ఇంట్లో పని ఆ పని ఇప్పుడు పెళ్ళి కూడా దగ్గరకి వచ్చిన వాళ్ళ కా వాళ్ళు
ఆ అవునండి పెళ్లి సీజన్ పెళ్లి పని అది ఇది ఉంటది మళ్ళా క్యాంపనింగ్ బాగా తిరిగేసరికి ఫుడ్ సరిగ్గా తన్నదో తిండేద సమ్మర్ ల అట్లనే తిరిగినట్టు ఉంది అదే ఎఫెక్ట్ పడ్డది
అది కావాలంటది ఇది కావాలంటది ఆమె
ఉ
ఎండలు ఎండలు కూడా మస్తు మస్త్ కొట్టినాయి కదండి ఎండలో కూడా తిరిగేసరికి
ఉ అవునండి
మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారట పిల్లలు కూడా కనిపించదు
అక్కడే ఉన్నారంటండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లోనే
ఆహా అందుకే హ
అంటే ఇరో మరి బ్లౌజ్ ఇచ్చిందో ఇయలేదో ఏమి తెల్వదిగా
ఇచ్చినాల ఎక్కడో ఒక దగ్గర అడిగేసి
ఉ
హ
నేను శ్రీమైత్ర ఫ్యాషన్స్ పోకపోయినా అంటే పోయి చూసినా అంటాంది
ఆహా పోయేసొచ్చిందేమో మరి మల్ల
ఆ అదే అప్ ఇప్పుడు బట్టలకు పోయినప్పుడే శ్రీ మైత్ర ఫ్యాషన్స్ కూడా పోయినాము మంచిగా అనిపించలాండి రెడ్ రెడ్ కలర్ల ఒక రో మొత్తం రెడ్ కలర్ వర్క్ ఉంటాయి
ఆ
కలర్లు ఉన్నాయి వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కొక్క డిజైన్లు అట్లుంటాయి దాంట్లో నీకేది నచ్చలేదా అని నేన అన్నా
ఆ
ఆ అయితే లేదు మంచిగా అనిపియ్యలేదు అంటది
ఉ తనకు నచ్చలేదు ఏమో
మీ ఫోన్ లో బాగా చూపిస్తందిగా శ్రీ మిత్ర ఫ్యాషన్స్
నేను కూడా ఒకసారి వెళ్ళిన అండి నా కూడా అంతగానం వర్త ఏం
అవునా
ఆ
ఉహు
మరి వాళ్ళు చూపించేటి వే ఎలా చూపించిన పెట్టేది వేరేలా పెడుతుర్రు అసలేం అర్థం కా ఆ
బాగా అనిపిస్తున్నాయి నాకు అయితే ఆ అక్కడికే వెళ్ళాలని ఒక సారీ కూడా అట్లనే ఆపుతున్నా
ఉహు
దానికి కూడా ఏదో ఒక వర్క్ ఎపిస్తా
అవును యండి ఇప్పుడు కాకుండా ఆషాడంలో ఏపియండి అప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఇవ్వరు
ఆషడంలో పెళ్ళిళ్ళ కావు కదా
ఆ అప్పుడు ఖాళీ ఉంటారు టైలర్స్ కొట్టేటోళ్లు గాని వర్క్ వేసే వాళ్లు గాని
అదే ఉ ఇప్పుడు కోలం డిజైన్ అని వస్తుంది కదా అండి
అవునండి అది మనం ఆర్డర్ అయినా చేసుకోవచ్చు
అదేగాని సారీ సారీ కలర్ థ్రెడ్ తోనే కోలం డిజన్ వేపిస్తా
ఆహ అట్లా కూడా బానే ఉ
అదే ఇప్పుడు మనం బుక్ చేస్తే ఆ ఆ గోల్డ్ కలర్ వస్తది కదా
ఇప్పుడు కోలం బ్లౌజెస్ మంచిగా ఉంటాయి ఆ ఇప్పు ఆర్డర్ చేసుకోవాలండి కేరళ సారీస్ మీదికి బాగుంటాయి మెరున్ రెడ్
ఉ అవునండి లేకపోతే ఏదన్నా ఒకే ఎయిట్ హండ్రెడ్ లో ఏదన్నా మంచి ఛీ ట్రెడిషనల్ సారీస్ కొని ఒకటి ఆర్డర్ చేసుకుంటే
ఆ అవునండి
డిజైన్ సారీ
ఉహు ఒకసారి పోయి చూసేసి రావాలండి ఆ షాపింగ్ మాల్స్
అదే బోనాల వరకి తీసుకుందాం అండి ఈ ఈసారన్న ముగ్గురు ముగ్గురం మొక్కసారే ఎళ్ళి తీసుకుందాం
మన ఇద్దరి కంటే ఏం పని లేదండి ఇప్పుడు తన స్కూల్ కి వెళ్ళతుంది కాబట్టి తన వీళ్ళ అయితదో వీల్ కాదో అసలు ఏందో ‌ఆమె
అవునండి
అ సండే అన్నా ఇంక ఒక రోజు ఎప్పుడైనా హాలిడే ఉన్న రోజు అన్నా వెళ్ళాలి
ఉమ్
లీవ్స్ ఏమి ఇయ్వకపోతే స్కూల్ కు రానని చెప్తానన్నది
ఉ కానీ ఏమి ఈయను అన్నాడాట సారు లీవ్స్ ఏమి ఈయను వస్త
అదే అట్లాంటే నేను చెప్ చెప్పేస్తే వెంటనే నేను రాను చెప్పేస్తానన్నది
మ్మ్ ఏం చెప్పాలేగా అది
ఏం చెప్పలేదు మరి ఏం ఆలోచించుకుందో మళ్ళా ఎట్లయినా ఏం లేదు ఇదొక్క సంవత్సరం పోతా అనుకుందో మళ్ళా
ఆ అవునండి ఆట సరే అండి
ఆ సరే అండి
ఇప్పురక